హలో అండి
ఏం చేస్తున్నారండి ఆ బాగున్నామండి మీరు బాగున్నరండి
హ్మ్ బాగున్నామండి తిన్నారా అండి ఏం చేస్తానండి మీ పిల్లలు
మా పిల్లలు ఫోన్ చూస్తున్నానండి ఒకరు ఫో ఇద్దరు ఒకటే ఫోన్ చూస్తున్నానండి
ఫోన్లు చూడద్దండి ఫోన్లు చూడడం వల్ల పిల్లలకి ఐస్ మీద ఎఫెక్ట్ పడుత తుదండి ఫింగర్స్ కూడా ఖరాబ్ అయితున్నాయి తెల్లులు ఆడి ఆడి ఫింగర్స్ కూడా ఒక్కటే పని మీద పెడుతారు కదా ఐస్ పాడై అంతే అండి ఫ్యూచర్ లో మనకు మంచిగా ఉండాల్సింది ఐస్ కదా ఐసు బా లేకపోతే కష్టం కదా
అ
వేస్ట్ అయిపోతది కదా అండ్ ఐస్ మంచిగా ఉండాలి మనకి
లేదండి ఫోన్ మీ పిల్లలు చస్తారండి
ఎక్కువ చూడరండి ఆ బా చూడరు ఎక్కువ టీవీ చూస్తారు టీవీ లో కూ ఖుషి ఛానల్ పెట్టిస్తాను కార్టూన్స్ చస్తారు సెల్ వల్ల ఇప్పుడు టీవీలలో అయితండ్రు కదండి పిల్లలకి ఐస్ తొందరగా చిన్న వయసులోనే వాళ్ళ ఐస్ పని చేస్తలే హెడ్
అవునండి పని చేస్తారు కానీ అసల్కి వినరు చెప్తే మా పాప అయితే బాగా అస్తమాన్ ఫోన్నే చూస్ సండి
చూడరండి మా పిల్లలు ఎక్
అవును నాన్న అదే ఇనడండి ఫోను ఫోను ఫోను
సా స ఫోన్ బదలు టీవీ లోనే పెట్టించాలండి కార్టన్స్ ఛానల్స్ తవి సెల్ ఎక్కువ ఇయ్యదు ఆ ఆ ఇంకా అంటే ఏమైనా జాతర లేక్ కెళ్ళిన రండి సమ్మర్ లో మీరు సెండాకాలంలో ఏమన్నా జాత్
హోయో లేదమండి విజయవాడకి వెళ్ళాలి అనుకుంటున్నా
అవునండి అక్కడ విజయవాడ కనకదుర్గమ్మవారు బావుంటదండి మేము ఒకసారి వెళ్ళి మీము అక్కడికి చాలా బావుంటదండి మంచిగా బ్రిడ్జిలు దా చూడ్డానికి చాలా బావుంటంది ఇంకా టెంపుల్ అయితే టెంప్ ప్పుల్ మధ్యల నుంచే ఒక పెద్ద చెట్టుంటది మళ్ళా మనకు బస్సు కూడా ఉచితంగానే ఉంట్టదండి టెంపు ప్పుడు కింది నుండి పైన వరకి మనకి
అవున ఫస్ట్ టైం అని ఎప్పుడు యి ఎ ఎల్లలను కుంటున్నాం అంటే సమ్మర్ హాలిడేస్ రాకముం ఎల్లలనుకూంటున్నమండి హల్డ్స్ ఓతె ఫుల్ రష్ ఉంటదని అవునండి
ఆ మీము వెళ్ళినామండి ఒకసారి అమ్మవారు టెంపుల్కి
అదే అండి వెళ్ళాలి
ఉందండి టెంపుల్ ఎంత బావుందంటే అసలు చూడ్డానికి రెండు కండ్లు సరిపోవండి అమ్మవారిని అమ్మవారికి మంచి చీర కట్టి నగలు గాజులు కనకదుర్గా దేవికి తయారు కావడమంటే చాలా ఇష్టమండి నవరాత్రులు అప్పుడు చూసిండ్రా రోజొక్కలాగా తయారు చేస్తారు దేవిని ఆ అందిక్ కే విజయవాడలో కూడా మంచిగా అలకరిచ్చుంటంది దేవత చాలా బావుంటది బాక్ త్తుల కోరికలన్ని కోరిన కోరికలు వెంటనే నెరవేర్తాయ చాలా బావున్ టదండి మేము వెళ్ళినాము అక్కడ కింద నదిలో స్నానం చేసినము స్నానం చేసి మంచిగా తల స్నానాలని చేసి చక్కగా బట్టలు కొత్త ఉంతికిన బట్టలు వేస్ కొని బస్సోచ్చిందండి చక్కగా ఉచిత బస్సు ఆ బస్సు లో వెళ్ళినాము గుట్ట పైకి అక్కడ టికెట్ తీసుకొని మన బ్యాగ్లా పెట్టడానికి ఒక గది ఉంటదండి అక్కడ పెట్టేసి మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి లోపలైతే మ మనం ఎంతో చూడొచండి ఇగ బయటికి వెళ్ళడానికి మనకు దారి అనిపించదండి అంత బాగుంటది టెంపుల్ ఇగ సాయంత్రం అక్కడ ఉన్న జన్నాలు చాలా మంది అదే టైంకోస్తారండి
అ
మ్ ఆ
సమ్మర్ ఎంత వేడై సుందండి బా మస్త వేడైతుంది కదండీ
హుమ్
మీర్ కూలర్ పెట్ కున్న అండి
పెట్టిండ్రా అండి కూలర్ అది
పెట్టలే అండి పెట్టాలండి ఇంకా
మ్ హు
మీ పిల్లలు పడుకున్నారా అండి
కాలజ్కి ఇ
మొన్న గి వైష్ణవి న్యూస్ చూసారండీ
అండి
వైష్ణవి యూట్యూబర్ వైష్ణవి ఇక కట్టుకున్న భర్త చంపిడు చూడండి
అవునండి చాలా కిరాఅటకం జరుగుతుంది ఆడవాళ్ళ పైన
అవునండి
అ కూలర్ పెట్టుకో ఇంకా అండి అవునండి ఫ్రాంక్ చేస్తా అని చెప్పి నిజంగానే చంపేసిండట కదండి
అవునండి పాపం ప్రేమించినోన్ని అట్లా చంపుడు అంటే గోరంకదండి పాపం ఆమె చేసుకుని అంటే ఆమె వెంబడి పడ్డాడు
ఆ
మందు తాగిండు ఆమె కోసం కానీ లాస్ట్ కత్తి ఆమని చంపిండు
చిన్న వయసు కదా అండి
వాడి రక్తమే కడుపులు పెరుగుతుందండి నాలుగు నెలల ప్రెగ్నెన్సీ ఆమె అసలు ఘోరంగా ఎంపీడు అంటే వాడు అసలు మనిషా కానీ నేటిజన్ అందరు మల్ల వానికి సపోడు ఉన్నారు కదండి వానీ ఏమైన్నా చేస్తున్నారా
ఏం చెతాలండి జనాలు కూడా అట్లనే ఉన్నారు
మంచిదని లేదంటే ఇవాళ
ఆ హ
అదే ఇప్పుడు ఒక నాయకునింట్లో ఆ రిచ్ పీపుల్స్ ఇంట్లో అయితే అట్లా ఉంటదండి ఎప్పుడో వాని షూట్ చేసేవాళ్ళండి
ఉ
అవునండి అందరికీ ఒకేలాగా ఉంటదండి
ఉ
కద అండి పాపం యూట్యూబ్ లో ఇంత చక్కగా ఆమె వీడియోలు చూస్తే పాపము వాళ్ళకి కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు గోరంగా అండి పాపం
అందరి మధ్యలో ఆమె ఒక్కతేనట అమ్మాయి
అన్న అన్నన మధ్యలో ఒక చెల్లి ఆమే ఎంత చక్కగా అన్నదమ్ముల మధ్య డ్యాన్స్ అది చూస్తుంటే అసలు కళ్ళకు మనకు ఆమెకు మనకు ఏం పరిచయం పరిచయం లేని మనం బాధపడుతున్నాం వాళ్ళతే వాళ్ళతో కలిసి ఉన్నళ్ళు పెరిగినోళ్ళు ఎంత బాధపడుతుంటారు బాధపడుతున్నారు
ఉ
మాకైతే నిద్ర పట్టట్లేదు చనిపోయిందని ఎందుకంటే ఆమె వీడియోస్ బాగా చూసేద అండి అందుకు
ఉ చాలా బాగుందఅండి ఆమె మాజాక్ చేస్తా అని చంపేసిందడి
అవునండి పాపం కట్నం కోసమే ఆమెను చంపేశారండి ఆమేను అసలు ఆమె ఇష్టమే లేకుండే చేసుకోవాలని కాని
అదే ఇవాళ రేపు న్యాయం లేదండి న్యాయం కోసం పాకులాడదు అసలు న్యాయం అనేది లేకుండా పోతుంది
అవునా ఘోరంగా చంపి ఇరవై అంటే ఇట్ల గోరంగా చంపి ఇరవై సార్లు పొడొచ్చిందంట ఇరవై సార్లు వాళ్ళ కడుపులో కూడా ఒ బ్లడ్ పెరిగే వాడి బ్లడ్ ఎ మది వాళ్ళ తల్లి అన్నదమ్ము లేవాట్టి వాళ్లు చంపినని చెప్త వస్తున్నదట ఇప్పుడు
ఉ
అదేండి నువ్వు సాధిస్తున్నావా
ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదండి స్వేచ్ఛ వచ్చింది అంట అంటూ గాంధీ
కానీ ఆడవాళ్ళకి రాలేదండి స్వేచ ఒక మహిళ ఒంటగా తిరుగుతదండి రాత్రి తిరగలేదు ఈ కాలనా
మధ్యాహ్నమే తిరగలేకపోతున్నం రాత్రి ఏం తిరుగుతు
అవునండి ఈ మద్య ఇం పల కూడా అసలు వేట్ చేసి చంపేస్తున్నారంటే ఘోంగా చిన్న పిల్లలు మొన్న న్యూస్ అయితే ఘోరంగా కట్ కన్నా తండ్రే అండి కన్నా తండ్రే ఆ పాపనట అసలు లైంగికంగా దాడి చేసినట అండి మవనకి ఉరిశిక్ష తీసారంట అండి గ ఉంద సమాజం చూడండి ఆడపిల్ల అంటేనే అసలు భయం అయితుందండి ఆడపిల్ల బయటి కోచ్చిందంటే ఆమె ఎలా పెరు తని భయం అయితుంది
చెప్పండి పనాన్ని ఇంకా
ఏం లేవండి మా ఇంటి ముందు అయ్య గారు ఉన్నాడండి రేపు అయినే అండి పూజ చేసేదక్కడ అవునండి మంచిగా చేస్తారండి అయ్యా గారు పూజలు
ఆహా
మేమక్కడికి వెళ్తాం మేము రమ్మనరందరిని ఆ ఆయన అక్కడికి రమ్మన్నాడండి ఆయన మంచిగా చేస్తున్నాండి అలంకారణ ఆయన స్వరం బాగుంటదండి అయితే రామాలయంలో ఉంటందండి ఈ అరవై దట కాలనీ అయినా పెద్దగా చేస్తున్నారండి అంటే రైల్వే గేట్కెళ్ళలి ఉంటా అని పెద్ద గుడి అది పురాతన గుడి ఆటగాని అక్కడ మంచిగా చేస్తారట అసలు
ఆ
ఇ అరవై కళ్యాణ మట అయితే అసలు మంచిగా పెద్దవి చేస్తున్నాడు అమ్మ అంటున్నారు కాగానీ వెళ్తే క్కడిక వెళ్తాం మేం అనుకుంటానాం రమ్మంటున్నారు పొద్దున్న వెళ్తాము మేం ఇవాళ మంగళ స్నాలు పచ్చని పందిరి అవన్నీ అయనాయట దేవుని రేపు మార్నింగ్ ఏ మ్ కళ్యాణ మట ఎల్తునం నీ మీరు మీ దగ్గర వెళ్తలేం కదండి ఇంట్లో ఏం చేస్తున్నారు పడుకున్నారా అండి
అవునండి పడుకుంటున్నారండి ఇక టెన్ వరకే పడుకుంటారండి మా పిల్లలు కూగ పెట్టేసుకున్నాం రోజు బాగుంటాంది కాని స్వప్న జమని ఎట్లా ఇట్టచ్చి పడకో
అవువు నా మాత్రం నిదర వస్తుంది కాని మా పిల్లలు పడుకోరండి
తెలుస్
ఆ అది ఇంకా చెప్పండి పాపా తింద అండి అన్నం
మ్
హలో
మ్
హలో
సరేనండి ఇంత సమయం మాతోటి మాట్లాడినందు కు మీకు ధన్యవాదాల అండి
మ్ సరే అండి మీకు కూడా ధన్యవాద సరే అండి బాయ్